హలో ఆ బాగున్నారా అండి
బాగున్నామండి మీరు బావున్నారా
ఆ బాగున్న మండి ఏం చేస్తున్నారు
ఏం జెయట్లేదండి మా ఇంటి పక్కన వాళ్ళు లడ్డూలు చేస్తుంటే అక్కడ కూర్చున్నానండి
అవునా ఏం లడులండి
బోందీ లడ్డు జేస్తున్నరు వాళ్ళు
స్పెషల్ ఏంటి అండి ఈరోజు మరి
ఉ ఆ స్పెషల్ ఏం లేదండిఎవరిదో ఫంక్షన్ అంట వాళ్ళ చుట్టాలలో వాళ్ళు చేస్తున్నారు కొంచెం ఆ పాకం లైట్గా వచ్చిందని అంటున్నారు కొంచెం ముద్దగ రావట్లేదని అనుకుంటున్నారు
మీరు ఎలా చేశారని
ఆ ఓకే రెండు కేజీల పప్పు తెచ్చారంట అండి అవి ఎండ పెట్టారంటా నిన్న
నొ ఓకే అమ్మ
నిన్ను ఎండబెట్టి ఇప్పుడు మంచిగా పట్టించ్చుకొచ్చారండి అయితే కేజీ పప్పుకి రెండు కేజీల పిండొస్తదంటండి
ఆ ఎదిగొస్తదండి
ఇట్లా రెండు కేజీలది నాలుగు కేజీలొస్తే మూడు కేజీల చక్కెర పోసారండి
ఆ ఓకే అండి
కేజీ కేజీ సమానంగుండాలంట కాపోతే ఒక కేజీ తగ్గిచ్చి మూడు కేజీలు పోసారు ఇది కరగబెట్ నారు పా చక్కెరలో చక్కెర మునిగే అంత నీళ్లు పోసి నానబెట్టుకోవాలి
ఆ ఓకే అండి
మ్ ఇది కరగ పెట్టుకోవాలి అదేమో మంచిగా మంచిగా లూజుగా పిసుక్కోవాలండి మంచి చిక్కగా
ఓకే అండి ఉండల్లేకుండ చుట్టుకోనా
ఆ ఉండల్లేకుండా చిక్కగా పిసు క్కోవాలి ఆ పిసికాక ఆ మన ఏంటి ఆ నీ నూనె మంచిగా పోయాలండి బాగ్ గుంజు తది నూనె బాగ్గాల్తది
ఆ ఓకే అండి
మ్ బా గ్గాలినంక మంచిగా దాంట్లో బాగా గాలువద్దండి మామూలుగా కాల్వాలి ఎందుకంటే అవి బాగ్గాలితే కరకర అంటది లడ్డు
ఉ ఓకే అండి
మ్ మామూలు అ ఏసి తియ్యాలి ఈ అట్లా మొత్తం కాల్చుకోవాలండి మొత్తం బోందంతా మెత్తగా కాల్చుకోవాలి
కాల్చుకున్నా
ఆ మళ్ళీ లూస్ అయ్యిందనుకో పిండి అవి సతుకులు వస్తాయండి బు గల్లాగుండవు లడ్డూకి బోందంతా సతుకులొస్ తది
ఆ ఓకే అండి
ఆ మళీ తర్వాత ఇది చక్కెర పాకమేమో ఆ మొత్తం చ్చే లాగా మంచిగా ముదురొద్దు అండి ముదురొద్దు ఇట్లా బాగా లేతగా ఉండొద్దు రెండు కష్టమే
మీడియం ఉండాలండి పాకం
మీడియం గుండాలండి ఆ పకం పాకం పట్టిన్ దాంట్లో కిస్మిస్ బాదంలు ఏయించుకోవాలి నెయ్యి లో
ఆ ఓకేనండి
ఆ అవ్వెయాలి ఇలాచి పౌడర్ ఎయ్యాలి ఏసి మళ్ళీ బోందంతా అందులో పొయ్యాలండి
అ ఓకే అండి
ఆ పోసాక మంచిగా ఆ కలిపి కొంచెం సల్లారు పెట్టాక ముద్దలు పిసుకాలండి
మ్ ఓకే అండి
మ్ అయిపోతదండి మంచిగుంటయి
మ్ చేస్తున్నరా అండి ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ అయిందా ఆల్రెడీ
ఆ అయ్యిందండి చేస్తూనే ఉన్నారు వాళ్ళు
మీరు ఇంట్లో ఏమైనా ట్రై చేస్తారా అండి స్వీట్స్ చేయడం
స్వీట్స్ అంటే ఆ చేస్తామండి ఇంకా కొంచెం బాదుషా గవ్వలు పిల్లలకి కొన్ని కొన్ని రోజులు ఉండేలాగా చేస్తాను
గులాబ్ జాము అవన్నీ చేస్తారండి
ఆ చేస్తామండి గులాబ్ జామ్ చాలా ఈజీ కదా పాకము అట్లే ఏమి ఉండదు దానికి కొంచెం లిక్విడ్ లాగా చేస్తే సరిపోతుంది
తింటారా ఇష్టంగా స్వీట్
తింటారండి ఇప్పుడు సమ్మర్ వస్తే ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ చేయవా అని అడుగుతారండి
ఇంట్లో చేస్తారా అండి మీరు ఐస్ క్రీము
ఆ చేస్తానండి కప్స్ ఉం ప్రసెస్ అ అంటే మనకి ఏ ఫ్రూట్స్ ఉంటాయి ఆ ఫ్రూట్స్ జ్యూస్ లాగా చేసి మౌల్స్ ఉంటాయి కా అండి కప్స్ మన ఐస్ క్రీమ్ కప్స్ అని దొరుకుతాయిండి బయట
ఓకే అండి
కప్స్ అలా దాంట్లో పోసి డీ ఫ్రిజ్లో లో నైట్ అంతా పెట్టేస్తే మార్నింగ్ అయితాయండి
ఓకే అండి
ఇంకా పిల్లలకి ఇస్తే మంచిగా ఉండదునేసి కొంచెం మధ్యాహ్నం అట్లా అయినాక ఇస్తానండి
అట్లీస్తేనే మధ్యానం ఇస్తానే బెటర్ కదండీ
ఇంకా మీరు మీ ఆ చేస్త చమండిగా అవే చేస్తాము బాదుషా గవ్వలు గవి చేస్తాము మీరేం చేస్తారండి మీ పాపకి
పాపకి గవ్వలు గులాబ్ జామ్ చేస్తామండి ఐస్ క్రీమ్ కూడా చేస్తాం కాకపోతే గ్లాస్ కల్లో పెట్టి చేస్తానండి నేను
ఓహో
గ్లాస్లో పెట్టి ఐస్ క్రీమ్ పుల్లలు స్టిక్స్ పెట్టి చేసు సామాన్యం
మరి కప్స్ తీసుకోకపోయారండి మీషోలో సెవెంటీ ఎయిటీ రూ రపీసు హండ్రెడ్ రూపీసు అట్లా కూడా దొరుకుతుంది
ఆ జరుగుతున్నాయి గానీ ఇంకా ఇప్పుడు తీసుకోవి ఇట్లనే ట్రై చేసిన ఇట్లనే అలవాటు అయిపోయిందండి ఇంకా మళ్ళీ వాటిని ఆర్డర్ పెట్టి తీసుకోవడానికింటే
ప్లాస్టిక్ అంటే స్టీల్ బెటర్ అంటరా హ హ
అందుకని ఇలానే అలవాటు అయిపోయింది ఇలానే చేస్తున్నా ఇంకా పిల్లలు కూడా తింటున్నారు హ్యాపీగా
అవునా మంచిది అండి అ ఇప్పుడు సమ్మర్ లో తిరగనియకండి వడ దెబ్బలు అవి ఇవి తాకుతాయి ఇంట్లోనే ఉంచండి
ఆ ఇంట్లోనే ఉంచతామండి ఎటు పంపివ్వం
ఆ
ఏటన్న వెళ్తున్నారా అండి సమ్మర్ లో టూర్ కి
లేదండి ఏంటిట్ వెళ్లట్లే లేదండి పిల్లలు ఉన్నారు కదా చిన్న పిల్లలు
ఓకే ఓకే ఎటు వెళ్ళట్లేదా ఈ సారి సమ్మర్
లేదండి ఇంకా చిన్న చిన్న పిల్లలతో ఎట వెళ్తామండి
హ సమ్మర్ లో ఫ్రిజ్ వాటర్ తాగుతారా కుండ వాటర్ తాగుతారా అండి
మేము అప్పుడు ఫ్రిడ్జ్ వాటరే తాగేదండి ఇప్పుడు ఇంకా అందరూ కుండా వాటర్ మంచిది ఫ్రిడ్జ్ వాటర్ మంచిది కాదు అంటున్నారు కదాండి
అవునండి
దాని వల్ల మేము ఇంగా కుండ వాటరే తాగుతున్నామండి
ఉహు
మీరు మీరు అండి
మేము కూడా కుండా వాటర్ అండి నిన్ననే తీసాం నేను కూడా తీసి వాటర్ పోసాను తాగుతున్నాం కుండ వాటరే ఫ్రిడ్జి ఇ అంతలవాట్లేదండి
ఆ కుండాల అయితే బెస్ట్ అండి
ఉం
ఇప్పుడు ఈ ఫ్రిడ్జ్ అనుకోండి ఊరికే బాటిల్స్ నింపాలి అయిపోతాయి బాటిల్స్ నింపాలి అయిపోతాయి అదే కుండ అనుకోండి అసలు ఒక్కసారి పోస్తే సరిపోతుంది మంచిగా
అవునండి
ఉం ఇంకా అండి ఏం చేసి స్తారు ఎటన్న టెంపుల్స్ కట్ ఇటు వెళ్తారా అండి మీరు
ఆ వెళ్తామండి ఇక్కడ మామూలుగా వెళ్ళినామండి సిటీలో
ఆహా ఫ్రెండ్స్ తో వెల్తారా
ఆ ఫ్రెండ్స్ తో వెల్తాన్ ఫ్రెండ్స్ అందరం కలిసి వెళ్ళాము
అవునా
ఉం వెళ్ళాను వచ్చాను ఇంగా సమ్మర్లో కూడ ఎటన్న ప్లాన్ చెయాలి
అవునా మీరు పిల్లలు పెద్దోళ్లేనా వెల్త్ తారా టూర్కి
లే అండి వెళ్తాం ఎక్కువ మమ్మి వాళ్లు ఇంటికెళ్తామండి ఇప్పుడు ఇగా మమ్మీకి హెల్త్ బాలేదుగా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాం
అవునా
అక్కడే ఉంటారా ఇగ
ఆ ఇక్కడే ఉంటామండి
ఉహు సమ్మర్ అంతా ఎంజాయ్ చేస్తారా వాళ్ళింట్లో వీళ్ళింట్లో చుట్టాల ఇంట్లో
ఆ చేస్తామండి చేస్తాం మ
కానీ సిటీలోనే బాగుంటది అంటారు కదాండి ఊర్లో వడగాలులు అవి ఇవి వస్తాయని అంటున్నారు
సిటీ కన్నా పల్లెటూట్లనే బెటర్ అండీ. ఎండాకాలము బయట మంచాలు వేసుకొని బయట పడుకోవడం ఈవినింగ్ టైం లో చాలా బాగుంటది వెదర్
ఉహు ఏమో అండి ఇంకా ఒక్కొక్కరు ఒక్కొక్క లాగా అంటున్నారు
అదే అండి కొందరికి సిటీ ఇష్టం కొందరికి పల్లెటూరు ఇష్టం కదండి
ఆ అవునండి కొందరు ఏమో సిటీలోనే బాగుంటది ఎండాకాలంలో అదిది అని అంటారు కొందరు ఏమో పల్లెటూరులోనే బాగుంటది ఎండాకాలంలో అని కొందరు అంటున్నారు
పల్లెటూర్ లో అయితే ఈవినింగ్ కాగానే బయట కూర్చుంటారు కదా అండి చల్లగా వెదర్ కి చల్లటి గాలి వస్తుంటాయి చాలా బాగుంటది
అవునండి
మీరండి మీరు సిటీయా పల్లెటూరా
మాది పల్లెటూరే అండి అందుకే అంటున్నా సిటీ లో బాగుం పదంటున్నారు కదా అనిసి
అక్కడ ఉన్న వాళ్ళకి ఇక్కడ బాగుంటది అక్కడ ఉన్న వాళ్ళకి అక్కడ బాగుంటాయి కదా అని
అవునండి అది నిజమే
హ్మ్ అట్లా ఉంటది
హ్మ్ ఇంకా మీరు ఏం ఏమన్నా ఇప్పుడు అందరూ ఇట్లా చెట్ల కిందికి వండుకొని తినడానికి వెళ్తున్నారు కదా అండి అట్లే ఏమైనా ఎల్లారా ఈ మధ్య
ఈ మధ్య వెళ్ళలే ఈ మధ్య వెళ్ళలేదండి వెళ్ళాలి ఈ ప్లాన్ వేసుకోవాలి
తో కలిసి ఎక్కడైనా ఇట్లా అడవిలాగు ఉన్న దగ్గరికి వెళ్ళి వండుకొని తిని వస్తారా అండి
ఆ వస్తానండి అలా ఎంజాయ్ చేయచ్చు ఆలా చాలా బాగుంటది
అవునా ఇప్పుడు పల్లెటూర్లలో ఇప్పుడు మా ఊర్లలో వెళ్తారండి ఒక శ్రావణ మాసంలో ఆషాఢ మాసంలో వెళ్తారు ఆ అప్పుడ ఎప్పుడు న వచ్చి చూసారారండి మీరు మీ అ అత్తయ గారింట్లో గా మీ అమ్మగారి ఇంట్లో లో గాని అట్లా వెళ్ళడం ఊర్లో
ఆ మమ్మీ వాళ్ళు ఇంటి దగ్గర చూసామండి చిన్నప్పుడు
హ్మ్
చాలా బాగుంటాదండి పల్లెటూరులో కూడా పొద్దున్న చేసుకొని అందరితో ఎంజాయ్ చేయడం చాలా బాగుంటాయి
హ్మ్ ఇప్పుడు పిల్లలు పెద్దగాయ్యాక ఎప్పుడు చూడలేదా అండి మీ పా పిల్లలకు కూడా చూపెట్టచ్చుగా అండి ఇట్లా బాగుంటది ఇక్కడ ఇట్లా వండుకొని తినడం ఇది ఒక మంచిది అని
చూపియ్యలేదండీ ఎప్పుడు చూపివ్వాలి ఒకసారి చూపివ్వాలి అండి ఈసారి శ్రావణంలో నెక్స్ట్ మా మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు చూపియాలి
కానీ తగ్గిపోతున్నారండి రాను రాను ఈ ఇట్లా వెళ్ళడము ఇలాంటివి అన్నీ తగ్గిస్తున్నారు అసలు వర్షం వస్తుదేమో ఎట్లా వండుకొని తినాలి కట్టెలు తడుస్తే అదని మా ఊర్లో అయితే తగ్గించారండి
హ్మ్ ఇ సిటీలో కూడా ఎక్కువ వెళ్లారండి మమీ మామలుగా ఫ్రెండ్స్ తో పిక్నిక్ అట్లా వెళ్ళి వెళ్ళసి వస్తారు
అవునా
హ్మ్ వెళ్ళి వంటలు చేసుకొని ఎంజాయ్ చేసి ఓస్త చెప్పకున్న
అవునా అండి
అ
అవునండి మంచిగా ఇలా ప్రతి పండక్కి ఊర్లలో బాగుంటదండి ఎంజాయ్ చేస్తారు
అవునండి చాలా బాగుంటా మీరు వెళ్ళారా అండి
ఆ వెళ్తామండి ఆగ మేము ఆగస్టు లో వెళ్తాము ఆషాఢంలో
మ్మ్
గా వండుకొని తిని ఎంజాయ్ చేసి డ్యాన్స్లు ఏస్తాము చికెన్ మటన్ ఊర్లో కోస్తారు కళ్ళు తెచ్చుకు కుంటము
ఓకే కల్లు తాగుతరా అండి
లేదండి కొంచెం తీయ్యగా ఉంటే ఒక చిన్న గ్లాస్ లేకపోతే తాగలేనండి
అవును
ఓకే అండి మరి
ఓకే అండి